హలో హలో
హలో ఏంజేయట్లే
బాగున్నావార తమ్ముడు
హలో అక్క
ఉ బగున్నవార
బాగున్నక్కా
ఏం జేస్తున్నావ్ రా
ఏం చేయట్లేదు అక్క వ్యవసాయం చేస్తున్నా
అవునా
ఆ
ఎప్పటి నుంచిరా
టూ మంత్స్ త్రీ మంత్స్ అక్క
అవునా
ఉమ్
ఏం ఏం పండిస్తున్నావ ఏంటి
మనా మినుములు
పొలాలు
అవునక్క
ఉహుమ్ మంచి పండుతున్నాయా మరి ఎక్కడ ఎన్ని
పది ఎకరాల క్క
పది ఎకరాలు ఉన్నాయా
ఆ
కౌవులకు ఏమన్న తీసుకున్నవారా అవేనా ఉన్న భూమిలో జేస్తున్నవా
ఉన్న భూములే
అవునా మినువులు ఒక్కటేనా పుచ్చ తోటా మిరప తోటా
పుచ్చ తోటా అయిపోయిందక్క
అవునా మంచిగ వచ్చిందారా లాభం
మంచిగ వచ్చింది అక్కా రెండు టన్నులు వచ్చినయి
ఆ అవునా
వునక్కా
క్లియర్ గా మాట్లాడు నీ ఫోన్ అర్థం కాట్లేదు నోట్ కాడ పెట్టుకోని మాట్లాడరాదు యాడ పెట్